హల్లో ఏం లేదు మీరు
నేను ఏం చెయలే ఏం చేయాలని తలగోకుంటున్నా
అవునా
పోషణం కాదు బ్రేక్ఫాస్ట్
అయ్యిందా
నువ్వు
లేదు తినలేదు
ఏమే మూడ్ ఆఫ్ లో ఉన్నట్టునవ్
ఆ తెలుస్తుంది తెలుస్తుంది చేప్పు
ఏం లే ఆకలి ల్లేదు తినలేదు ఇంకా పొద్దున్న కొంచెం ఆకలి అయితే బిస్కెట్ తిన్నాను
హా
లేదే నువ్వైనా చేయొచ్చు కదా అసలే నా పటి మేనేమో నా ప ప్రయోగాలు చేసుకుందామని కోన్ పెట్టుకుంటున్నాను
చెప్పు ఏమని అంటే చూసుకుందాం వాని సంగతి
హాన్ హనే అంత ధైర్యం లేర్లాడా అది వే రివిష్
దాని ఏం చేశేది ఏం కథా
చూసెల్లె హేదో ఒక జాబ్ దొరికితే సరే సరి
ఉం
లేక్ పోతే ఇంకా ఏమన్న ఎత్తుక్కొల్లా
యె
ఎక్కడికో పోతా అన్నవ్
అ
అదే మనీషా వాళ్ళు కంపినీ
అదే అక్కడ ఒకసార్ ట్రై చేసేది నెక్స్ట్ మంత్
వాకింగ్స్ ఉంతా అంట కదా
ఊ ఈ మంత్ ఒక కాలేజ్ లో ఉంది డౌన్ బాస్కో ట్వంటీ ఫిఫ్త్ అ అడిక్ పోదామూ అ
ఉ ఎళ్ళు ఎళ్ళు ఆల్ ద బెస్ట్
వుంది
అవే మాయా అప్పుడు అన్నీ చేసినా అంటుంటువి కదా
నైట్ షిఫ్ట్లే లేదంటే ఎయిటీ ఎయిటీన్ థౌజను ఆ ఎయిటీన్ థౌసండ్ లో సగం అమౌంట్ పీజీకే పోతద్
ఆ నిన్ ఆట్లుండ పీజీస్ సుచ్ ఎక్స్పీరియన్స్
అస్సలు బ్రతుకులే ఇప్పుడ్ బతికే వాళ్ ఎట్లా బతుకుతారో ఏమో
నేన్ ఓచ్చింట్ అసల్ అన్నం కూడ్ తిట్టుడుండేదేమో రాత్రికి
ఊయ్ హ్
ఉ మ్మ్మ్
ఆ నుంచ్ ఎప్పుడప్పుడు బయటిక్ పోతామా అనేదే ఉంది ఆ పోతే పాయా ఒక్కొక్కరు మూడు వేయిల్ చేసుకున్న రూమ్ లో ఉందన్న బాగు చు
అ రూమ్ లుంటన్న కరు కోర్ రావాల్సిన్
హ రూమ్ల ఉన్న తెల్లే
య గూగుల్ మ్యాప్స్ పెట్టుకోన్ పోతే అయిపోయా
అది నిన్నా అర్చనా రాజా రాజేశ్వరీ ఆ రాజరాజేశ్వరి అంట కోర్మంగ్ల దాటి అ కనింగం రోడ్ నేను కూడ్ రాజాజీ నగర్ అనుకోన్ ఫోన్ చేసి రాజ రాజేశ్వరి అద్ అ సయ్ దూరం చానా దూరం అ కనింగం రోడ్ కట్ వుంది
ఓ హో ఓకే అర్చన ఫోన్ చేసిందా నిన్నా అందుకేనా అ పిల్లుండి యెవురో బృందాన్ అడిగిరి బృందాన్ అడిగిరి అ నా తలకై తింటుంది రాత్రి
ఊమ్ అర్చనా నేనే చేసినాను ఈ పిల్ల రూమ్యినా ఓకే నచ్చినయన మనిష ఉందు రాజాజీ నగర్లో అప్పీలు ఉన్నినాయీ అన్ చేసి ఆపిసే రాజ రాజేశ్వరి
ఆ
స్మశే
బానె ఐయితే బా జరిగింది ఐయితే
నిన్నంతా కాల్ సెంటర్ లో పని చేస్తా ఎంత బాగా అనిపించింది ఎకొ కాల్ చేసేది ఆ ఉన్నాయా పీజీలు ఎంత ఏమి
ఊ
హెచ్డీఫ్సి లు ఇక పైన తీసేసిరు పాసబుకు వెల్కమ్ కిట్ వచ్చిందని ఎంది అందరి ఫోన్ చేసుకుంటా
అవునా వాళ్ళ వెయిట్ చేయమన్నా హెచ్డఎఫ్సి వాళ్ళు ఇస్తా అనారు కదా ఎగ్జామ్స్ ప్రనాంక జాయినింగ్ లెటర్ ఏమనిస్తారేమో
అది ఇస్తారు దాంట్లో అది కీ పాయింటూ కదా దాని కన్నా కొంచెం బెట్టర్ వస్తది ఏమో అని ఊ ట్వంటి ఫైవ్ ఉ కట్ అయ్యి ట్వంటీ ఫోర్
ఓకే మరి మే లో గదా స్టార్టింగ్ లో ట్వంటీ ఫైవ్ రావడం ఎందుకంటే ఆ దీపుకి స్టార్టింగ్ లో ట్వంటీనే వచ్చింది అన్ని కటింగ్స్ కట్ టై చేతికి ఎయిటీనే వస్తుంది ఇప్పుడు ఆ పిల్ల చెయ్ బట్ ట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కదా ఇప్పుడు పెంచినారు కొంచెం శాలరీ ఆ పిల్ల వర్క్ అంతా చూసి ఆ పిల్ల కూడా చేజ్ చేసామని చూస్తాంది కంపనీ
ఆహ అంటే ఏమన్నా చూసాము అట్లీస్ట్ ఫస్ట్ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ అనింట ఎవ మంచిది కప్తే పోయది లేకపోతే లాస్ట్ దీనికి సెటిల్ అయ్యేది
ఏదో ఒకటి వస్తే చూడు ఎక్స్పీరియన్స్ తెచ్చుకో ఆ తర్వాత మంచి కంపెనీకి పోవచ్చు
అంతే
ఎందుకంటే బ్యాంక్ లో శాలరీ పెంచుతారని నమ్మకం లేదు
ఊ
పొల్యూషన్ చేంజ్ అయితే చ సాలరీ పెరగొచ్చేమో గానీ అదే పొసిషన్ లో ఉంటే శాలరీలు పెరగడం కష్టం
ఫస్ట్ ఎయిట్ లక్స్ ఐతాయ్ ఊ ఫైవ్ కొ త్రీ కొచ్చేసింది
ఊ అన్న కంపెనీలోను అడగాల్సింటి ఫినాన్స్ రోల్స్ ఏమన ఉన్నాయా
ఆ కంపెనీ లో సౌత్ ఇండియాన్ నుంచి ఎక్కువ ఆ ఇంటర్వ్యూస్ తీసుకోవాలన్నా సౌత్ ఇండియన్ చి వాడు చేసే ప్రాజెక్ట్ పైన ఒక ఒక్కడంటే వీడే మన మేనేజర్ కూడా ఎందు వచ్చేసింది ఆ కండువా స్పెషల్లా గురించి ఎం బొక్కెనా పని హు
అందుకని ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తే ఇంటికి దోబ్బేస్తారంటుంది వీడు
హ్మ్
ఎస్ అదతే రోట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ల చూసుకోరా
అదే చూసుకోవాలి ఇంకా హలో పోత యాడన్నా ఓస్తే ఆడ జెస్ ఉహ్
యాదో ఒకటి చేసుకుంటున్న బిజినెస్ ఒకటి గ్రో చేసుకోవాల
హ్మ్ ఎట్ల నడుస్తుంది బిజినెస్
ఏం రాట్లేదు నా మెయిన్ థింగ్ నేనే కన్సిస్టెన్సీగా ఏం పోస్ట్ చేయట్లేదు
ఉహు హ్మ్
నేను ఏమన్నా పోస్ట్ చేస్తే వస్తారు నేనే ఏం చేస్తానే లేదు
హ్మ్
చూసమ్ వేట్ చేస్దాం
హుహు
ఏమైతుంది ఇంకా
ఇంకా ఏమిలేద్ ఈ కాలేజు ఎగ్జామ్స్ ఆ ఫ్రెషస్ చి ఫేర్వల్ ఉంది
హ్
ఆది ఏమైతదో ఏమో
పోదనుకున్నాం గదా
అసల్ లేదు బట్లు లేవు అసలు టైం ఉంది అనుకుని అట్కు లేదు నీకు సో మేం నెక్స్ట్ ఇయర్నీ మలిచిన
గ్రూప్ లో చూస్తివా
ఉ
మెసేజ్సు
అది ఫోటోస్ ఏం ఉన్నాయి అప్పులేదు
ఏ ఏం ఫొటోస్సు
మళ్ళీ స్టూడెంట్స్ మనం తీసుకెళ్ళాం కదా ఎప్పుడైనా ఫ్రెండ్స్ అందరు ఆ ఒక లింక్ ఇచ్చి దాంట్లో అప్లోడ్ చేయమన్నారు ఫొటోస్
మళ్ళీ పోమా పెట్టటం అవసరం అంటావా
ఇంకే చూస్తా అందరు ఫోటోలు చూసా పొద్దున బానే హు అందరు
చాలన్నా పోన్లే అయిన మాకు పోవాలని కూడాలేదు
ఆ
వాళ్ళు ఎప్పుడేమి సారీస్ వేసుకోరంటా నార్మల్ డ్రెసెస్ వేసుకొని వస్తారంట ఎందుకంటే మళ్ళా కాన్వోకేషన్ కి శారీ ఏసుకొని రావాలి అనమాట
ఉ అది నెక్స్ట్ ఇయర్ కదా ఇంగా
ఏమో అదేగా గర్ల్స్ గ్రూప్ లో అదే డిస్కషన్ చేస్తా ఉం
హ్మ్ హూ
ఉన్నావు కదా నువ్వు గూడా
ఓపెన్ చేయను అది అంత బెస్ట్ హ్మ్
కాలేజీకి రమ్మంటే రారు గానీ ఫంక్షన్లు ఉంటే మాత్రం ఎగురుకుంట వస్తాం
అప్పుడు మాత్రం ప్ర
హ్మ్
అవా నీకు ఇప్పుడే లేదు చూడాలి ఆ ట్వంటీ ఫైవ్
హ్మ్
ట్వంటీ ఫైవే అ డాన్ బాస్కోది అహ ఇప్పుడే పోను
మళ్ళీ అన్ని ఎగ్జామ్స్ చెప్పనికి పోతావు సెవెంటీన్త్ ఎగ్జామ్ స్టార్ట్
హ్మ్ ఆ హ్మ్ అల్లంతగా
ఎప్పుడైతే ఇంటికి పోదామా అని ఉంది రూచ్చి బ్యాంగుళూరు బోర్ కొట్టేషింది ఓన్లీ ఇది జాబ్ చేసే వాళ్ళకి అప్పుడప్పుడు విజిట్ అయ్యే వాళ్ళకి మాత్రమే
హ్మ్
మనలాంటోలకి తరుమేయరు కదా
సో ట్వంటీ టూ బిబిసి ప్రైగ్రేషన్ పెట్టినాడు
ఏది ఇన్నోగ్రేషన్
ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళకి
ఓకే
హ్మ్ హ్మ్ అవును
ఏం చేస్తరో ఏమో
నేనెప్పుడు వెళ్తా ఇంటికి
అదే తెలీదు నన్నే రమ్మంటున్నారు
హ్మ్
ఇంత లగేజు ఉంది ఎట్లా చేయ్యాల అని చూస్తా ఉన్నా
హ్మ్ ఇంకెప్పుడు ఈ మధ్య లోన పోవ
ఈ మంత్ లో పోతా ట్వంటీ ఫోర్ వైవా అయిపోతే ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ అట్లా పోతా
హ్మ్
ఇంకా
ఇంకా చెప్పాల
హ్మ్ ఏముంటది నార్మలె తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇదే ఉంటది ఇంకేమి లేదు రొటీన్ లైఫ్ ఇంకేం సంగతు మీ మమ్మీ ఏమంటుంది
ఆడు ఏంది ఆళ్ళ ఊరికి పోయినాడు చెకప్ కి
హుహు.
అ.
మీ చెల్లికి ఎప్పుడంట కాలేజ్ స్టార్ట్.
అదే రా ట్వంటీ టూ ఓరియంటిసినా మెసేజ్ చేసినరంట.
ఆ.
ఊ ఇంకా. చూడాలి ఇప్పుడు స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ డే నా స్టార్ట్ చేసేది. ఊ.
ఎంజాయ్ చేయమను మంచిగా.
ఊ.
చదువు చదువుని ఎనకి పడుకోకుండా లైఫ్ ఎంజాయ్. మళ్ళా ఎంజాయ్ చేస్తాకుండదు.
ఊ.
అలా కంప్లీట్ గా చదు వదులేని కాదు దాంతో పాటు ఇది కూడా.
ఆయన ఇన్వెస్ట్ చేశారు ఎక్స్ట్రా వచ్చింది.
ఆ.
బా